హలో హలో బాగున్నారా అండి
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
నేను కూడా చాలా బాగున్నానండి ఏం చేస్తూ ఉంటారు మీరు
నేను డిప్లొమా చదువుతున్నానండి
అవునా అండి ఏ ఇయర్ చదువుతున్నారు డిప్లమా
ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది
అవునా తర్వాత ఏం చదవాలనుకుంటున్నారు
ఈసెట్ ఎగ్జామ్ రాసి ది ఈ బీటెక్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను
కెరియర్ ఇవన్నీ ఏంటి ఏం ప్లాన్స్ ఏంటి ఏం అవ్వాలనుకుంటున్నారు హ్మ్ నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ గా చేస్తానండి నేను ఒక టీచర్నండి మీ ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా అండి
బావున్నారండి
హ్మ్ ఏం చేస్తూ ఉంటారు మీ అమ్మ మీ నాన్న
మా అమ్మ టీచర్
హ్మ్ ఇంకేంటండి మరి మీకు అన్నలు తమ్ముళ్లు ఎవరన్నా ఉన్నారా
అన్నయ్య ఉన్నాడు బీటెక్ చేస్తున్నాడు
అవునా ఓకే ఓకే నీకు ఎవరంటే ఇష్టం మీ అన్న ఇష్టమా మీ ఇంట్లో వాళ్ మీ ఇంట్లో ఎవరంటే నీకు చాలా ఇష్టం
అన్నయ్య
మీ అన్నయ్య అంటే ఇష్టమా పెద్ద అయ్యాక ఏం వచ్చావ ఏం చేయాల అనుకుంటున్నావు
ప్రజెంట్ అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు
హ్మ్
ఆలోచించాలి
మరి ప్లాన్స్ వేసుకోవాలి కదండీ
మీరేం చేస్తున్నారు
నేను టీచర్ అని చెప్పాను కదా నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటాను మా ఇంట్లోలందరూ సూపర్ అండి చాలా బావున్నారు హ్మ్ ఇంకే తం ఇంకేంటండి మరి సంగతులు
ఏం లేదండి
మీ చిన్నప్పుడు విషయాలు ఏమన్నా చెప్పండి ఏమన్నా గుర్తున్నాయా మీకు
నాకు అలా ఏమి గుర్తులేవండి
అవునా మీకు అక్కడ వాతావరణం ఇదంతా ఎలా ఉందండి క్లైమేట్ ఇదంతా ఎలా ఉంది ఎండలు ఎలా అవునని
ఎండలు బాగున్నాయి పర్లేదు కొంచెం
కొంచెం పర్లేదా
ఎస్ ఎస్
ఓకే ఓకే అమ్మా అయితే ఏంటి ఇంకా నెక్స్ట్ బీటెక్ లో ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నావు
సివిల్
సివిలా సివిల్ చేసాక ఏం చేయాలి అనుకుంటున్నావు
ప్రజెంట్ సివిల్ చేయాలి
ఊమ్మ్
బీటెక్ దాన్ని బట్టి ఏదో ఒకటి ఆలోచించాలి
ఓకే చదువు కంటిన్యూ చేస్తావా లేకపోతే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతావా
కంటిన్యూ చేస్తాను
కంటిన్యూ చేస్తావా ఇంకేంటి మీ కాలేజీ అంతా ఎలా ఉండిది బాగుంద్దా నీ ఫ్రెండ్స్ గాని వీళ్ళందరూ
అంత బాగానే ఉంటుంది కాలేజ్
మీ ఫ్యాకల్టీ వీళ్ళందరూ బాగా చెప్తారా
ఉ పర్లేదు బాగానే చెప్తారు
ఓకే ఓకే ఎందుకు మాకు నా స్కూల్ చాలా బావుంది
ఓకే
ఎందుకు సివిల్ తీసుకోవాలని అనుకున్నావు ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా
నాకు సివిల్ అంటేనే ఇష్టం ఉంది
అవునా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వైపుకు వెళ్ళాల అనుకుంటున్నావా ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ అమ్మ నీ కెరియర్ కోసం అయితే
థ్యాంక్ యూ
ఇంకా ఏంటి మరి ఎలా ఉంది నీకు గవర్నమెంట్ అమౌంట్ ఇవన్నీ బాగా పడ్ యా
లేదండి
అవునా అలా పడవపోతే చాలా ఇబ్బందే కదండి
అవును చాలా
మరి ఎలా చేసుకున్నారు అంత ఇబ్బందులు పడ్డప్పుడు కూడా ఫీజు కట్టాలి అన్నా కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా
ఆ అప్పు అప్పు చేసి కట్టానండి
అయ్యయ్యో అవునా
ఆ
సరే సరే అయితే చదువుకో బాగా చదువును మాత్రం మధలో ఆపకు కోబకు
అలాగే అండి
అక్కేనా ఎందుకు అంటే చదువు లేకపోతే వాల్యూ ఉండదండి సొసైటీలో
ఉ అవును
అరే అందుకోసమని బాగా చదువుకోవాలి బాగా అన్ని విధాలుగా రేపు నువ్వు చదువుకుంటేనే రేపు నీ పిల్లల భవిష్యత్ అనేది ఉండిద్ది లేదు అంటే మాత్రం ఏమి ఉండదు
ఆ ఓకే ఓకే
ఓకే ఓకే అని కాదు కొంచెం మాట్లాడాలి ఇంకేం చేస్తుంటున్నారు ఏం జాస్తున్నారు ప్రెసెంట్ టిఫన్ లో అయిన్ని ఏమన్నా తి ఏసారా స్నాక్స్ తిన్నారా
ఇంకా ఏం తిన్నేదండి తినాలి
అవునా ఇప్పుడు ఇంట్లో ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నావా లేకపోతే ఈ సెట్ కేమన్నా ప్రిపేర్ అవుతున్నావా
ఖాళీగానే ఉంటున్నానండి
మరి ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు మీకు
ఏప్రిల్ ట్వంటీ థర్డ్ ప్రిపేర్ అవ్వాలి ఇంక
అవునా ఒకే ఒకే ఆల్ ద బెస్ట్ బాగా రాయి మంచి ర్యాంక్ రావాలి
అలాగే అండి
ఊ ఇంకేంటండి మరి సంగతులు మీ హాబీస్ ఏంటండి
హాబీసంటే అంతగా ఏం లేవండి డ్రాయింగ్ అంటే ఇష్టం
ఊహు
డ్యాన్సింగ్ అంటే ఇష్టం
ఓకే డ్యాన్స్ బాగా జేస్తావా
బాగా అంటే అలా అలా కొంచెం
అవునా ఇంకా ఇంకేమంటే ఇష్టం
అంబ్రాయిడి వర్క్ అంటే ఇష్టం
ఊ
ఊల్ వర్క్ అంటే ఇష్టం
ఓ ఓకే ఓకే మరి అలాంటప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ వైపుకేనా వెళ్ళలకుండా ఇటెందుకు కొచ్చావు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి
ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కొంచెం మనీ ఎక్కువ పడతదండి అందుకని
ఓకే ఓకే సరే అర్దమైయింది అర్దమైయింది
ఆ
ఎలా ఇంకేంటి మరి మీ ఊళ్ళో ఏమన్నా పండగలు అలాంటివి ఏమైనా బాగా ఏసుకుంటారా
ఆ ఇక్కడ పడుగలు బాగా జరుగుతాయండి
అవునా నువ్వు కూడా వెళ్తావా పండుగలకి సెలబ్రేట్ చేసుకోడానికి
ఎప్పుడో ఒకసారి అంతే
అవునా మరి నీకు ఫ్రెండ్ సర్కిల్స్ అంతా ఎంత ఎలా ఉంటారు
ఫ్రెండ్ సర్కిల్సా బానే ఉంటారు మాతో
అవునా మీ అన్నయ్య మరి మాట్లాడుతున్నాడా ఫోన్ చేసి
ఆ మాట్లాడతారు
ఊ నీకు మీ అన్నయ్య అంటే చాలా ఇష్టమా
హ ఆ
మరి మీ అన్నయకి ఎవరంటే ఇష్టం
తెలిదండి
అదేంటి ఎప్పుడు చొప్పలేదా
లేదు
మరి నువ్వు అడగ ఎప్పుడు అడగలేదా
అడగలేదు
ఏ ఎందుకు అడగలేదు
ఏమో అడగాలనిపించలేదు అడగలేదు
ఊ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయ్ కదా కొంచెం వాటరు ఇవన్నీ బాగా తాగితా ఉండు
అలాగే అండి మా హెల్త్ కే అండి బానే ఉంది
అవునా ఎంతైనా ఎంగేజ్ లో ఉన్నారు కదండి ఉడుకు రక్తం
మీ హెల్త్ ఎలా ఉందండి
నా హెల్త్ బాగుందండి సూపర్ గా ఉంది హెల్త్ మీ ఏరియాలో టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారా అండి
ఆ ఉన్నారు
అవునా మరి బాగా చదువుతున్నారా వాళ్లు
పర్లేదండి బానే చదువుతారు
ఓకే ఓకే మరి నువ్వు ఏమైనా ట్యూషన్స్ లాంటివి ఏమీ చెప్పట్లేదా పిల్లలకి
లేదండి
ఈ ఖాళీగానే ఉన్నారంటున్నారు గా ఎప్పుడైపోయింది నీకు డిప్లమా ఆ
నాకా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్
ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అయిపోయిందా మరి కాలేజ్ జాయిన్ కాలేదా ఈ ఇయరు
లేదండి
ఓకే ఓకే ఇంకే బాగా చదువుతావా ఎంత స్కోరింగ్ ఎంత వచ్చింది డిప్లొమాలో
ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకోం
అవునా ఓకే పెద్దయ్యాక ఎవరైనా నీడీ పీపుల్స్ కి హెల్ప్ చేయాలనుకుంటున్నావా
ఏంటండి
లేని వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాల అనుకుంటున్నారా పెద్ద అయ్యాక జాబ్ చేసాక జాబ్ చేసుకోవాలినుకుంటున్నారా లే లేకపోతే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతారా
లేదండి జాబ్ చేసుకుంటాను
అవునా
ఉమ్
చదివించాలి అని అనుకుంటున్నారా మీ ఇంట్లో
ఆ
ఓకే ఓకే బా చదువుతావా మీ అన్న బా చదువుతాడా నువ్వు బా చదువుతావా
మా అన్నయ బాగా చదువుతాడు
మీ అన్నయ్య బాగా చదువుతాడా మరి మీ హో హాబీస్ అయిపోయినై మరి టీవీలో ఏం చూస్తారు ఎక్కువ
కార్టూన్స్
కార్టూన్స్ చూస్తావా మూవీస్ ఇష్టం లేదా చైనీస్ డ్రామాసా మరి మూవిస్ ఇష్టం ఉండవా
మూవీస్ పెద్దగా చూడనండి
అవునాండి ఏ అండి
నార్మల్ గానే అండి ఇంట్రెస్ట్ పోయింది
ఇంంట్రెస్ట్ పోయిందా
ఉమ్
ఓకే ఓకే నువ్వు గవర్నమెంట్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా పిల్లలు ఆడపిల్లలు విషయంలో కూడా ఏదైనా మర్చిపోయాను ఒక విషయం మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్దాం బయట అసల్ స మాజం అస్సలు బాలేదు బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి
ఓకే అండి
ది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఎప్పుడన్నా మీరు ఫేస్ చేసారా అండి లేదా చాలా ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఎక్కడ కూడా తగ్గకూడదు అసలు
ఓకే అండి
ఊమ్ మీ అమ్మ, మీ నాన్ని, అడిగానని చెప్పండి.
అలాగే అండి
మీ అన్నయని గూడా అడిగానని చెప్పండి.
అలాగే
ఇంకెవరు ఉంటారు మీ ఇంట్లో
అమ్మమ్మ మావయ్య
అమ్మమ్మ, మావయ్య ఉంటా. మ మీ మావయ్య ఏం చేస్తాడు.
మామయ్య ల్యాబ్ టెక్నీషియన్ హాస్పిటలో చేస్తారు.
ఓకే ఓకే మరి మీ అమ్మమ్మ
మా అమ్మమ్మ ఎయిర్ ఫోర్ స్కూల్లో ఆయాగా పని చేేస్తది.
ఓకే అంటే ఇప్పుడు మీరు మొత్తానికీ మీ ఇంట్లోల్ ఎవరు ఖాళీగా అయితే ఉంటరన్నమాట.
లేరండి
అందరూ వర్కబుల్ చేసుకుని వర్క్ చేసుకునే వాళ్ళే
ఆ
ఓకే మరి నువ్ ఎప్పుడన్ ఖాళీ టైం ఏమన్న పనికి ఎళ్తావా.
లేదండి నేను ఇంట్లోనే ఉంటాను
అవునా యే ఎందుకెళ్ళవ్ అలవాట్లేదా
ఆ లేదండి
అహహా సరే సరే అయితే ఇంకేంటి మరి నీ గురించను కొని జెప్పుల్
నా గురించి చెప్పుకోవడానికి ఏమి లేవండి
ఏమండీ ఏదో ఓటి ఉండాలి కదండీ
అలా ఏం లేదండి
ఆ మరి నెక్స్ట్ బాగ్ చదువుకోవాలి
అలాగే అండి
ర్యాంకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషనే కదండి
ఫ్రీ ఎడ్యుకేషన్ అలా ఏం లేదండి
ఆ ఓకే ఓకేనండి అయితే ఉంటాను
అలాగే అండి